హలో అండి
హలో
హలో వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది
ఆ ఎలా ఉన్నారు బావున్నారా
ఆ బవునాన్ ఆంటీ మీరు బావున్నారా
ఉమ్ బావున్నానన్డి ఎక్కడున్నారు
ఎందండి
ఎక్కడున్నారు
నేను ఇంట్లో ఉన్నానన్డి మా ఇంట్లో
ఒకే ఒకే చేసారా భోజనమ్
చేసామన్డి భోజనమ్ మీదయిందా భోజనమ్
ఉమ్ అయింది
భోజనం అయిన్దన్డి
ఇవాళ మా ఇంట్లో ఉమ్ ఆలు కర్రీ రైస్ తామరనడ్ చారు చింతపండు పులుసు
అవునా అన్డి ఈరోజు మా ఇంట్లో గూడా ఆలుగడ్డ లెక్కను ఫ్రై చేస్కున్నామన్డి
ఓ ఫో ఎట్లా ప్రిపరేషన్ ఎట్లా చేసిన్డ్రు
ఏమున్టదన్డి కొంచెం నూనేసి మనం ఆలూఫ్రై చేస్త్ది కట్ చేస్తామ్ కదా
ఒకే మీరు పీల్ఆఫ్ చేస్తారా ఆలుగడ్డల్ని ఆలుగడ్డలని ఎప్పుడు పీల్ ఆఫ్ చేయకూడదండి చేస్తే అందు ట్లో ఉండే ప్రోటీన్స్ పోతాయి
అఓకే మళ్ళ ఒకసారి అట్లే ఏం చెయమండి
పీల్ ఆఫ్ చేయకుండా మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ టైం అంటే న్యూట్ర్రిషియస్గా హెల్దీగా ఉండాలంటే పీల్ ఆఫ్ చేయకుండా బాగా ఉప్పు నీటిలో బాగా కడగాలి అవి హలో
ఆ
వినిపిస్తుందా మీకు
వినిపిస్తుందండి చెప్పండి
అదే ఏం అనట్లేదు అందుకోసం
పనిపిస్తస్తాం
ఉప్పు నీటిలో అడిగిన తర్వాత కట్ చేసుకోండి ఎట్లా చేసిండ్రు నెక్స్ట్ ఏంటండి మరి
ఇంకా అది నూనెలో వేయింపాలండి బాగా
హ
వేంపినాక మళ్ళా సపరేట్ బౌల్ వేసుకొని ఇందులో కొంచెం నూనె వేసుకొని తాలింపు కేసువన్నీ వేయాలి పచ్చిమిర్చి ఆనియన్ ఉంటది కదా అంటే సన్నగా తుర్మి వయాల నాని అనా వే పచ్చిమిర్చి వేసాక కొంచెం అల్లం పేస్ట్ వేసి అల్లం అల్లంది పచ్చివాసన పోయే వరకి దాన్ని కొంచెం మంచిగా ఫ్రై చేసినాక మనం ఇవి ఆయిల్ లో వేసాం కదా ఇవి ఇ వేయాలి అలో
ఓకే పచ్చిమిర్చితో చేసారా కారమేం వేదు
అవును పచ్చిమిర్చితో చేశామ అండి కారం వెయ్యలే ప్రతిసారి కారంంతోనే చేస్తాం రొటీ అని పచ్చిమిర్చి తో ట్రై చేసిన
అది నిజానికి నేను నేను కూడా అదే చెప్పాలనుకున్నా ఆలుగడ కర్రీ వేసినప్పుడు కారం అకన్నా పచ్చిమిర్చ వ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది అనేసి
ఇంకా ఆఫ్రైతో పా తూ పెరుగు తిన్నామండి బాగుంటది పెరుగేసుకొని తింటే
అమో ఇంకే అంటిడి చాలా మంచిదే కదా మరి అట్లా చేస్తేను
మీర ఎంత చేసారండి
మేము ఆలు కర్ర పచ్చి పులుసు వేసుకొని తిన్నాం హ
అంత మంచిదేనా అంది
అంత మంచిదే మీరు
మనక్ కూడా అంతా మంచిదే
మొన్న రీసెంట్గా ఎక్కడికొ వెళ్ళినమని చెప్పిండ్రు ఎక్కడికి వెళ్లిండ్రు
జో పార్క్ ఎల్లామండి
ఓకే ఎంతుంటది టికెట్
జూపార్క్ టికెట్ వచ్చేసి వంద రూపాయలు ఉంటదండి
అవునా
ఉ
ఏమేం నేర్ప్
వంద రూపాలు ఉంటాయి మళ్ళ అందులా అన్ని రా రకరకాల ఆ జంతువులు ఉంటాయి
ఉ
రకరకాల జంతువులు ఉంటాయి చాలా దగ్గర్ నుండి చూసానండి జంతువులన్నింటిని చాలా బాగుంటాయి
ఉ జంతువులు బాగుంటాయా
దుక్ దగ్గర నుండి చూసాం కదండి చాలా ఎగజైట్మెంట్ ఉంటది కదా పులులు సింహాలు ఏనుగులు
ఓ ఏనుగులు గూడా ఉన్నాయా
ఉ
వామ్మొ ఏలుగు ఏనుగులు ఉండడమే సర్ప్రైజింగ్ యాక్చువలి
మ్ బాగుండ్ టాయండి మంచిగా ఉంటాయి చూస్తుంటేనే మంచిగా అనిపిస్తది
మేము ఓ ఒక ఫోర్ ఇయర్స్ ఎగో కూర్గ్ అనే ప్లేస్కి వెళ్ళినాం మేము కూడా మహారాష్ట్రలో
మంచెగ్
ఆ ప్లేస్ లో ఉన్న ఏనుగులు దగ్గర్నుంచి నేను కూడా చూసిన ఇట్లా టచ్ కూడా చేసినా నేను అప్పుడైతే
మొత్త
ఆ ప్రాంతంలో నిజంగా చాలా అంటే చాలా ఉమ్ అందమైన నేచర్ ఉంటది అంటే లైక్ ఎ ఎట్లా ఎత్తయిన ప్రదేశాల్లోనా ఏనుగులు ఉండడం చాలా బాగుంది అక్కడ
న్యు
మళ్ళా అక్కడ కూర్గ్ లో జలపాతం ఉంటది
అకే
ఉ హు చాలా బావుంటది
చూసారా అండి అన్నీ
ఉమ్ చూసిన కూర్గ్ లో అయితే చాలా బా నచ్చింది నాకు
ఉహ్
ఇంకా ఏం చేస్తున్నారు మరి
ఏం లేదండి ఇప్పుడే భోజనం చేసి కూర్చున్నం అలాగా ఉమ్
ఇరూ ఒకసారి ఆ కాకినాడ వెళ్ళామని చెప్పిండ్రు కదా
అవునండి
దాని గురించి ఏమైనా చెప్పగలరా హలో
హలో
ఆ చెప్పండి
చెప్పండి వినిపిస్తుందా అండి
వినిపిస్తుంది మీరే చెప్పాలి
కాకినాడా అప్పుడు మేము వెళ్ళలేమండి మా ఆ బంధువులు ఎల్లారు
హు హుం మీర్ ఎక్కడికి వెళ్ళారు
హేలో జూ పార్కు ఎల్లానండి మొన్న రీసెంట్గా జాబ్ ఉంటది కదండి ఆ పని ఈ పని అ నిగ నాకు ఎక్కడ లీవ్ దొరుకుతది
కరెక్టే నోయి మీరు చాలా బిజీ కదా
అవునండి చాలా బిజీ ఉంటాం
మీ అంత బిజిగా ఏ వ్ ఎవరుండరు
ఉద్యోగానికి ఎళ్ళాలి కదా
ఉమ్ అవును ఉద్యోగాని ఏళ్లాలి ఎట్లా నడుస్తుంది మీ ఉద్యోగం
మంచిగా ఉందండి ఉద్యోగం
మ్ హు
అ హ ఇంకా అండి
అసలు నిన్న ఏదో మూవీ రిలీజ్ అయింది కదా, మూవీ జ్ అన్నా చూసిన్ర లేదా అంత బిజీగా ఉన్నారా మళ్ళా
హ్ హు
ఏంటి
వినిపించలేదండి చెప్పండి మళ్ళీ
ఓ
హలో హలో
హలో
ఆ వినిపిస్తుందండి చెప్పండి
నేనే ఏమన్నానండి
మేమ మూవీ గురించి మాట్లాడరు కదా అండి
అదే అండి చూసినార మీరు
లేదండి చూడలేవు
మ్
ఇంకేంటండి
చెప్పాలండి మీరే
ఏం లేదండి మీరే చెప్పాలి
ఏం లేదా
లేదండి
హలో
హలో
ఏమైందండి వినిపిస్ చెత్తలేదా మీకు
హలో